ఆహ్
ఆడ్ మళ్ళీ
అప్పుడు కూడా అదే గా అప్పుడే వేరండి ఇది వేరే అండి మీకు తెలీదా అ
ఆ సరే అండి తిన్నాము మీర్ తిన్నారా అయిపోయిందా సమోసా తినడం బాయ్ వెళ్లి వస్తాం మిత్రమా ఎందుకండి నవుతున్నారు
ఇప్పుడు మీరు ఇట్లా అంటే మీరు మాట్ అంటే నాకు గూడా అర్థమవుతాంది అండి అందుకే
ఓ సరే అండి
స్లిప్పర్కి బెల్ట్ వేసుకోవాల ఒక సెకండ్
మీరు షూస్ వేసుకున్న స్లిపర్స్ వేసుకున్నా పెద్ద తేడా లేదు తెలుసా అన్నిటికీ టైం వేస్ట్ చేస్ సండే
ఆ అవునండి అంతే అంతే చిపా
ఆ ఎక్కడ
అ దుర్గ
ఆ ఇప్పుడు ఏం జరుగుతుంది మీకు ఎగ్జామ్ అయిపోయింది ఈరోజు పొద్దున
అ అయిపోయింది మార్నింగ్ మాకు ఎస్ క్యూ హ ఛి గాదు ఫస్ట్ వచ్చి టెక్నికల్ రౌండ్ లాగా పెట్టిన్నారు మళ్ళా కోడింగ్ క్వశ్చన్స్ పెట్
ఏం ఎగ్జామో ఏమో ఇప్పుడు ఇప్పుడు సాటర్డే అసలు ఇంట్రెస్ట్ కూడ రాదు చదు కోడానికి మాకైతే
మ్ మ్ అవును ఇంకా చిల్లు టామేమో మాకు గూడా ట్రైన్వే మంతల మాత్రం జరుగుతా
హ్మ్ ఆ ట్రైనర్ వస్తారు డిఎస్సి అంటాడు ఏందో వదిలే ఆయన చేస్ ఆడుకుంటా ఉంటారు
మాకొచ్చే ట్రైనర్స్ కూడా అంతే
అవునండి మీ మీ క్లాస్లో ఒక పాప అల్లరి మారలేదా అండి
ఒక పాప ఏమోనండి ఆ అమ్మాయి కొంచము మ్ అవునండి అంతే వాళ్ళు చేస్తారు సీను బయటికి వెళ్ళ
అవునా మీరు కూడా డైనోసర్తో ఆడతారాండి అడుకోపో ఇది ఎవరో పెట్టారండి ఒకటి మా ముందర ఫస్ట్ డే వచ్చినప్పుడు పెద్ద త్రిల్ ఫీల్ అయిన దాన్ని చూసి ఇప్పుడు చూస్తే
మా కాలేజ్లో కూడా ఉంటుంది అట్లా మేమయితే అంటే మా కాలేజ్ చూడ్డానికి చాలా బావుంటది నేచర్ అంత చెట్లు ఫస్ట్ డే వచ్చినప్పుడు ఎంత అదృష్టం చేసుకున్నానో ఈ కాలేజ్కి వచ్చి అనుకున్నా ఇప్పుడు ఎ దురద్ దురదృష్టం చేసుకున్నాను ఈ కాలేజ్లో ఉండి అనుకుంటాను
ఆ ఇంకా
చెప్పాలండి మీరు
ఏం చేస్తున్నారు
ఇప్పుడు క్లాస్కి టైం అవుతుంది కాబట్టి ఇంకెళ్తాన్నాము
మీరు ఎళ్తానమంట్రు మేమైతే పోతాన్ అంటా మీకు మీ తెలుగుకి మా తెలుగుకి ఎంత తేడా ఉంది
ఆ స్లాంగ్స్ ఉంటాయి కదా డిఫరెంట్ మాది కొంచెం రాయల్సీ మరీజియన్
మాది కూడా రాల్సిమే అండి కానీ మేమంతా నాది చిత్తూరు కొంచెం ఉంది అది కూడా రాయలసీమే గాని ఆ చిత్తూరు యాస కొంచెం ఎక్కువ వచ్చేసిందండి మేము ఇంటర్లో చదివినప్పుడు పెట్రీ ఎంట్రీ టీ ట్రీ వాడుస్తాను
ఆ
చెప్పు ఇంకేంతసేప్పండి మాట్లాడ్డం
ఏమండి నేను అంత మాట్లాడే మీరు అంత ఫీల్ అవుతారు ఇమంతా బోరింగ్ ఉన్నాను ఆరెంజ్ పూల వద్దండి
మీకు పాటలు పెట్టడం వచ్చా
మ్ సింగల్ చేట్లళ్ళో ట్ల చాంపియన్ ఎట్లో పాడే ఆ
థ్యాంక్స్యు థ్యాంక్స్
ఆ ఎేస్
మీరు కాలేజ్ ఫెస్ట్ల ఏమన్న డన్స్ వేలేదా
ఆహ లేదు మీరు ఇ సారి ప్రయతించండి
నేన్ ప్రయత్నిస్తునే ఉన్నా
ఎవలు తీస్తారు చెప్
మీరు కొంత సేపు ఆగండి మళ్ళీ ఒక అడుగు వెనక్కి రా
సమాజం వల్ల సమాజం చాలా డిఫరెంట్గా
సమాజం మనం పిచ్చి వాళ్ళని ముద్రే
అండి
టైనర్ ఉన్నారా చూడండి తొంగి చూసి
ఆ వెల్దమండి చదువుకోవాలి కదా మీరేంటి ఎప్పుడు టైం పాస్ చేస్తా అంటే
నేన్స్ బ్యాగ్లోకెళ్ళి
హు
ఏం ఎవరేవరో ఉన్నారు క్లస్ లో ఇది మదేనా ఆ మదే కదు మరి ఒస్ ఇంకేంటి మీరు ఏం చదువుతున్నారు ఇప్పుడు
మాకు ట్రైన్ జావా పిలిచటాక అనమాట సో అత్తప్ప అంతా చెప్తున్నారు
అవునా ఏం చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఇప్పుడు
ఏం లేదంటే నా పాడు నేను చదువుకోవడం. బెటర్ కదా అంటే ఎవరి అన్న ముందు డిపెండు అయితే ఆ లాస్ట్ కు ముంచేస్తారన్న సమెత బాగా అలవటు అయింది.
ఆ బ్రేక్ అయి వస్తందండి. ఆ ఇంకా
ఇంకేంటండి విశేషాలు
మీ పక్కన ఎవరో మీకు ఏమేస్తున్నారు కదండి. వాళ్ళు వొచ్చ రండీ
అవునండి వాళ్ళు చూడండి కావాలంటె వద్దులేండి అలాంటి విషయాలు ఇలాంటి పరిస్థితులో మాట్లాడాకూడదు వ సాల పా అలాంటి విషయాలు మాట్లాడితే మళ్ళా ఇంకొక టాస్క్ ఇచ్చినప్పుడు పోతుంది
మీర్
హఓ టాస్క్ ఇచ్చినప్పుడు మన వాయిస్ మనకే వస్తది. ఏం తిన్నారు ఏం తిన్నారు
ఆ ఏం తిన్నాను ఆన్నాం సాంబార్ అండి
ఆ
మీరేం తిన్నారు
ఏం తినలేదండి
అవును ఎందుకు మిస్ స్నేహితురాళ్ళు ఇంకా రాలేదు ఆ
ఎవరండి స్నేహితురాళ్ళు లు పిజికి వెళ్ళి తినేసి వస్తారన్న మాట
ఆ
సో ఇంకా వాళ్ళు తర్వాత ఏతకడం
ఏంటండి మీరు ల్యాబ్ లో ఫోన్ మాట్లాడుతున్నారు మీ ట్రైనర్ ఏమనరా
ఏమనరు అండి ఇంకా టూ కి అట్లా స్టార్ట్ చేస్తారు.
మీకు తెలుసా అండి పొద్దున్న మీ ట్రేయినరు ఫోన్ లో చూసి చాట్ చేసి సిగ్గు పడతాన్నా రండి
ఆ ఏమండి మా ట్రైనర్
ఏం లేదు మాట్లాడండీ
ఆ పోతొ పోలీస్ చిరాంగా ఉన్నవు ఆ మా స్నేహితులు వచ్చి నన్ను చానా డిస్టర్బ్ చేస్తారాండి ఇక్కడ కాల్ మా
ఆ మీ స్నేహితురాలు ఇంకో స్నేహితురాలు నాకు చేసిందండి ఇప్పుడు ఎట్ల ఎత్తల్లండి
ఎత్తామండి ఎత్తకుండా అంతే గమ్మున ఉండాలండి మా స్నేహితురాలకి ఏం పని ఉండదండి. నేను చేసినప్పుడు అమ్మాయి ఎత్తదండి
మీ ముందర ఒకమ్మాయి నీలుసు ఆ
ఆ చెప్పండి ఏదో అంటున్నారు
నాకెందుకు ఎందుకో న ముందర ఉన్న ఆ అమ్మాయి నాకు నచ్చదండి
కానీ ఏమో అ అర్థం కాదు మీ
ఏందో అపాప భాషే అర్థం కాదండి ఏందొ పొగరు గా మాట్లాడుతుంది నాకు భయ మెస్తుంది ఆవిడతో మాట్లాడి
ఉందాండి అసలు
న న మ వెమస
మనమేమో చాలా గలీజ్ కదండి అందుకే మనకి వాళ్ళకి పడదు
మనం కూడా ఈరోజు నుంచి డీసెంట్ గా బిహేవ్ చేయడం నేర్చుకుందాం వాళ్ళ ని చూసి
ఉమ్ అంతే అండి చవలేవ అండి అట్లా వాళ్ళు ఎవరు తెలీదు వాళ్ళె యాడ ఫాలో అవుతారు ఎంతో అని సమయం ఎందుకు అవ్వట్లేదు అనిపిస్తుంది నాకు చానా
ఆ నా క్కుడా నిద్ర వస్తందండి ఇంకొక నిమిషం
ఒక్క నిమిషం అండి మా స్నేహితురాలు కూడా మాట్లాడాలనింది
ఆ సరే
అట్లే మాట్లాడేసి వస్తామండి అయ్యో వాళ్ళ ట్రైనర్ అక్కడే ఉన్నారండి తప్పుగా అనుకో
చాలా మంచివారు అంత లెండి
ఉమ్ మా స్నేహితురాలు కనిపించట్లేదండి ఆ కనిపించిందండి
ఆ ఏంటి
బ బ
ఈ పక్క ట్రైనర్ ఫుల్ హ్యాండ్స్ అని న్నారు రెండు వేల కన్ని చెప్పిస్తున్నారు మా ఫ్రెండ్స్ ఇంగొస్తున్నారు
అవునా ఇంకా మీరు మాట్లాడండి మాట్లాడి
అయిపొయిందా
లేదు
ఏందండి మా వేరే సెక్షన్ వోళ్ళు వాళ్ళు అందరు ఎంతో చానా షో చేస్తున్నారు
ఆ అ వాళ్ళు అంతేనండి ఇంకా ఐదు సెకండ్లు పది సెకండ్లు మాట్లా
పర్లేడు మా స్నేహితురాలు ఇప్పుడే వచ్చింది మా స్నేహితురాలులు వచ్చినారు ఆ సరే అండి బాయ్ బయ్